ఇందాక కట్ అయిందండి సడన్ గా
అవునండి అవును, మరీ తెలీదండి ఎందుకు కట్ అయింది అనేద్.
ఆ చెప్పండి
ఆ చెప్పండి ఇంకా ఏదో హీర్
మీ ఫేవరెట్ ఆ మీ ఫేవరెట్ హిరోయిన్ తమన్నా అని చెప్పారు
అవునండి నా ఫేవరెట్ హీరోయిన్ తమన్నా అండి మరి మీకండి ఓం మరి మీకండి
మా నాకు అంటూ పర్టికులర్ గా హీరో హీరోయిన్స ఆ ఎవరు లేరండి
అవునా అండీ అంటే హీరోసు లేరని చె వినారు కదా కానీ హీరోయిన్స్ కూడా లేరా అండి మీకు
ఆ లేదండి
అవునా అండి
ఉ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏ టంటే వాళ్ళ జస్ట్ అందుకనే మనం చూడ్డానికి మాట్లా అంటే వాళ్ళ గురించి మాట్లాడనికి వాళ్ళ మూవీస్ షోస్కి దానికి మాత్రమే ఓకే అండి కానీ ఆ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ షూ లో వాళ్ళ మూవీస్ చూసిన ఆ మనకు జస్ట్ ఏమంటారు రిలాక్సేషన్ వస్తుంది ఇలా ఉంది మూవీస్ అని చె ప్పేసి అనిపిస్తుంది అంతేకాని నా మ వాళ్ళ మూవీస్ మనం చూసినాము అన్ వళ్ళ మన కేం అమౌంట్ ఇవ్వరు కదా అది జస్ట్ మన రిలాక్సేషన్ కోసం మాత్రమే సో ఫేవరెట్ హీరోయిన్, హీరో అని చెప్పేసి అలా అనుకుంటామండి
అవునా అండి
ఆ మరి మీరండి
మాకైతే అంటే ఇంకా తెలిసిందే కదండి ఫేవరెట్ హీరో, హీరోయిన్ మహేష్ బాబు తమన్నా నేను ఇష్టంగా చూస్తానండి
అవునా అండి
అవునండి
ఇంకేంటండి నైట్ కీ స్పెషల్ ఉంది ఈరోజు ఏమన్నా
ఉ అంటే రు ఇవాళ గురువారం కదండి స్పెషల్ అంటూ ఏం చేయమండి నాన్ వెజ్ అనేది మా ఇంట్లో చేయరు ఇవాళ ఎందుకంటే మా అమ్మ గారు బాబాని బాగా మొక్కుతారనమాట సో చెయరండి డి
ఓకే
మమ్మల్ని కూడా ఇవాళ మాత్రం మీరు ఎప్పటికిీ తినకూడదు అని అయితే చెప్తారండి ఎప్పుడు తినకండి బయట అయినా సరే ఎప్పుడు తినకండి ఇవాళ శనివారం తినకండి మీరు అని చెప్పేసి అంటారు సో అమ్మ మాట ఎందుకు కాదండి మనకోసమే కదండి అందుకని మేము తినమండి మేము కూడా బయట.
అవును, అవునండి నిజమే అండి.
హ్మ్!
నేను, నేను నేను కూడా తిననండి థర్స్ డే, బట్ మా అమ్మ వాళ్ళు తినమని చెప్తారు బట్ నేను తిననండి వాళ్ళకి తెలియదుండి.
అయ్యాయో! అవునాండి, ఉమ్ అంతేనండి, అదే మీ మమ్మీ వాళ్ళకి తెలియకోకుండా మీరు తింటారు అయితే.
ఆ
ఏం తింటారండి? మీరు నాన్ వెజ్ లో ఇష్ట్ చెంగా!
ఆ నేను చపాతి. తి అండ్ చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టమండి.
అవునాండి?
ఆ బి బిర్యానీ తింటానండి. బట్ ఈ మధ్యలో నేను బయట ఫుడ్ ఐటమ్స్ తింటుంటే అసలు ఏమంటారు? మోషన్ అవుతుదండి, సో అందుకు నేను బయట ఫ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తున్నానండి.
అయితే బయట ఫుడ్ మీకు. పడ్డం లేదండి అయితే.
అవునువునండి అే
అయినా బయట ఫ్ ఫుడ్ తినకూడదండి. ఏమున్నా మనం కొంచెంమైనా ఇంట్లో మనశ్శాంతిగా ఎందుకంటే బాగా హెల్తీగా అమ్మ వాళ్ళు చేసి పెడతారు కాబట్టి అది తింటేనే బెటర్ అండి.
అవునునవునండి నిజమే అండి.
హ్మ్!
ఉ చెప్పండి. ఇంకేంటండి విశేషాలు మీ ఫ్యా
కండి కొంచెం హెల్త్ చూసుకోండి.
ఎవరో ఏంటో తెలియకపోయినా కూడా నా కోసం ఆమ్ సజెస్ట్ చేస్తున్నారు. ఇలా ఉండండి అని చెప్పి థ్యాంక్ యూ అండి నేను ఖచ్చితంగా పాటిస్తానండి.
అవునండి. అవును.
ఉమ్, ఇంకేంటండి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారండి?
మేం నలుగురం అండి.
ఓకే ఎవరెవరండి మేము ఫోర్ మెంబర్స్ ఉంటామండి. నేను మా నాన్న, నా సిస్టర్ అండ్ నేనండి.
అవునా అండి
అవునండి
మీరు ట్రిప్స్ కి అలా వెళ్తు ఉంటారా అండి హాలిడేస్ వస్తే
ఆ లేదండి మొన్న రీసెంట్గా అయితే రంజాన్ తర్వాతే వెళ్ళానండి అంటే రంజాన్ నెక్స్ట్ రోజే వెళ్తారు కదా ట్రిప్స్ కి సో అందుకు అలా వెళ్ళానండి నేనైతే నేను నా ఫ్యామిలీ మెంబర్ అందరెళ్ళాము అని షాపింగ్ గూడ జేసామండి అ రోజు మా సిస్ సిస్టర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు సో వాళ్ళ ఎప్పుడు చూడు న్యూ డ్రెసెస్ కావాలి అని అడుగుతరన్ మాట ప్రతి ఫెస్టివల్ కి సో రంజాన్ తర్వాత మత్త రోజు కూడా ఫెస్టివల్ లాంటిదే అండి మాకు కు..
అవునండి అవును
ఆ అవునండి
అంటే అది కాకుండా ఇంకెక్కడికి ట్రిప్స్ కి వెళ్ళరా అండి మీరు
ఆ.. లేదండి పర్సనల్గా అయితే నేను వెళ్ళలేదండి నా ఫ్రెండ్స్ తో కలిసి రీసెంట్గా అరుణాచలం వెళ్ళొచ్చానండి
అవునా అండి ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్తే చాలా బాగుంటుందండి ఆ వైబ్ వేరు ఉంటదండి
అవునండి నిజమే అండి
ఊ
ఆ అండి
మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ట్రిప్స్కి ఏమన్నా ప్లాన్ చేసారా అండి లేకపోతే ఓన్లీ ఫ్యామిలీస్తోనే వెళ్తారా మీరు
ఏంటండి
మీరు ట్రిప్స్ అనేవి ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకొని వెళ్తారా లేకపోతే ఫ్యామిలీతో వెళ్తారా
నేనైతే ఆల్మోస్ట్ ఫ్యామిలీతోనే ప్రిఫర్ చేస్త్ స్తానండి
ఏంటండి
నేన అయితే ఆల్మోస్ట్ ఫ్యామిలీతోనే ప్రఫర్ చేస్తానండి ఆ ఇంకా నా ఫ్రెండ్స్ అంటే నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ నా ఫ్రెండ్స్ తో కలిసి అరుణాచల్ అరుణాచలం వెళ్ళానండి ఫస్ట్ ట్రిప్పు ఇప్పుడు వరకు ఇది లాస్ట్ ట్రిప్ అండ్ ఫస్ట్ ట్రిప్ అయితే అరుణాచలం మరి అరుణాచ లం కే వెళ్ళాలనండి ఫస్ట్ టెంపుల్ కే వెళ్ళాలనండి ఫ్రెండ్స్ తో
అవునా అండి బాగుంటది లేండి ఫ్రెండ్స్ తో వెళ్తే ఫ్యామిలీతో కూడా బాగుంటది కానీ మనం మా డిఫరెన్స్ చూడగలం కదా ఎందుకంటే మనకు కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది చుడండి బయట ఎలా వెళ్ళాలి ఎలా చూసుకోవాలి అనేది మనకు కూడా పెరుగుతాది అన్నమాట ఇంక ఎక్కడికెళ్లినా మనం వెళ్లొచ్చు అనే ధైర్యం మనకు వస్తదండి అలా కూడా వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు ఎక్కువ అని చెప్పను కానీ అప్పుడుప్పు ఇప్పుడండి ఎందుకంటే మన పేరెంట్స్ కూడా మనకి కి పర్మిషన్ ఇవ్వరు కదా ఇప్పుడు ఒక మనం ఒక త్రీ ట్రిప్స్ కి పర్మిషన్ అడిగితే దాంట్లో ఒక ట్రిప్ కి కన్ఫామ్ చేస్తారు
అవున అవునండి బట్ ఈసారి వెళ్ళినప్పుడు అరుణాచలం కి ఫస్ట్ ప్లాన్ అండి సడన్ గా అనుకున్నాము ఇగా అందరు ఓకే అన్నారు వెళ్ళిపోయామండి ఇంకా
అవునాండి
అవునవునండి
బాగుంటదిలేండి ప్లేస్ చాలా బాగుంటది
అవునండి చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి బట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి కానీ అవును అవునండి ఇప్పుడు ఈ సమ్మర్ లో వెళ్ళామంటే ఇంకా అంతే అండి బబ్బులు వచ్చేస్తాయిండి కాలకి
అవునండి అవును
సీరియస్ గా చాలా అంటే చాలా మ్మ్
అంటే సమ్మర్ కదాండి ఇంకా అంతే ఇంకా నైట్ టైమ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి బాగుంటుందండి
సీరియస్లీ అండి మేము వెళ్ళినప్పుడయితే మార్నింగే వెళ్ళామండి బట్ అంత ఎండ ఏమ లేదు
హ్మ
మేము నాఫ ఫ్రెండ్స్ తో పార్టీ వెళ్ళినప్పుడుయితే ఎండ ఏం లేదు బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఎండ మనం చూసుకున్నట్యితే ఫుల్ ఎండ ఉంటది కదండి అక్కడ మనం ఆల్రెడీ గెస్ చేయ్యగలం ఎంత టెంపరేచర్ ఉంటది ఏంటి అని చెప్పేసి
అవునండి అవును
అవునండి అది ఒక్కటే అండి నాక అయితే మేము ఆ టై లో వెళ్ళినాము వెళ్ళినాము అంటే కాళ బొబ్బులు వచ్చేసేవేమో అని అనిపించదండి
అవునా అండి
అవునండి ఇంకేంటండి మీర ఎక్కడనే ఎల్లారండి టిప్ ట్రిప్స్
అంటే ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటానండి అప్పుడప్పుడు అలాగా అప్పుడు అప్పుడేనండి మా మమ్మీతో పర్మిషన్ తీసుకొని వెళ్తానండి నేను కూడా అమ్మ ఓకే ఆంటే న తనండి లేకపోతే వెళ్ళానండి నేను కూడా ఎందుకంటే అరుస్తారు కదా అందు కనీసి ఇంకా నేను
ఓ నేనైయితే అరుణాచలంకి మా మమ్మీ గారికి తెలియకుండానే వెళ్ళానండి
అవునా అండి
వేరే ప్లేసెస్ క అయితే ఆ వద్దు అని అని అంటారు వేరే ప్లేసెస్ అయితే ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు ఇంట్లో బట్ టెంపుల్ అంట యాస్ ఎ ముస్ స్లిమ్ గా ఇంట్లో ఎవరు పంపించరండి పర్మిషన్ ఇవ్వరు సో నాకేంటంటే అరుణ హిందుస్ నమ్ తారు కదండి అరుణాచలం వెళ్ళాలండి అన్నా తిరుపతి వెళ్ళాలి అన్నా ఆ అజ్ఞ లే ఏంది అసలు ఆయన కాల్ లేనిది వెళ్ళలేము చాలా మంది చాలా రకాలుగా ప్లాన్స్ చేసుకుంటారు బట్ వాళ్ళు వెళ్ళలేరు ఆ ఒకసారి కాల్ వచ్చింది అంటే అది అదృష్టంగా ఉ ఉండాలి చెప్పే సంటారుకదా సో హిందూసే అలెల్లినప్పుడు ముస్ ముస్లిం గా నేను వెళ్ళినప్పుడు ఆ ఆయన నన్ను చూడాలి అని అనుకున్నారు నేను ఆయన దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు అని అంటే అది నా లక్ కూడా ఉంటది కదండి ఏమో మేబి ఏమైనా సంథింగ్ నాకు ఆ ఏదో కొత్తగా న్యూగా ఏదో జరగబోతుంది ఆ జాబ్ విషయంలో గానీ ఏ విషయంలో అయినా కూడా సో అద ఒకటి నమ్తానండి నేనైతే సో అందుకు నేను ఏదో ఒకటి టిక్ ఓ అనుకుని వెళ్ళానండి
అవునండి అవును
అవునండి నార్మల్గా వెళ్ళనండి నార్మల్గా అయితే నేను బట్ కాల్ రావాలి అంటే కష్టం చాలా మంది ఆయన కాల్ కోసం వెయిట్ జేస్తూ ఉంటరు
అవునండి
బట్ సడన్ గా అలా అనిపించింది ఇంకా ఏదైతే అది అయింది ఆయన మనల్ని పిలిచారు అని అంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది అని నమ్మీ నను ఎల్ల రండి నా ఫ్రెండ్స్ తో కలిసి
అవునాండి
అవునండి మీరు ఎప్పుడు వెళ్ళలేదండి అరుణాచలం కి
ఆ వెళ్ళానండి నేను కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళానండి మంచిగా ఎంజాయ్ చేశానండి దైవ దర్శనం కూడా బాగ్ యిందండి
ఓకే
అంతేనండి ఇంకా ఇంకా అది ఒకటి ట్రిప్ వేళ్లను ఇంకా అంతేనండి ఇంకా
అవునా సరే అండి ఓకే అండి బాయ్ అండి
ఆ